కొత్త ఏంమాట్లాడాలి హలో ఏం చేస్తున్నావు
ఏం లేదక్క ఆ తిన్నాం తిన్నాం
ఏం కూడా చేసిండ్రు ఆ తిన్న ఏం కూరసిర్లు ఇవాళ ఏమ్ తెత్తల్లు
స్కూల్కి వెళ్ళి రాళ్ళు
ఇవాడ ఎం తస్తాడు కుషిపాప ఆడుకుంటాను కుషిపాపా మూ్వను ఓ అను
ఎందుకనదు ఏమైంది ఎందుకులిగినావు అబ్బా మాట్లాడు ఖుషి ఇప్పుడు వాడే పైసలు నీకే ఇత్తా
అ ఉబ ఇత్త దట మాట్లాడతవద అబ్బు బాచ్చనే కుచ్చిలు మాట్లాడతావా అ ష్ పాపా ఆ మేమ్ తీసుకపోయినాం గదా నిస్సివచ్చిండు విక్కిగాడు వచ్చిండు అందరు వచ్చిల్లు విక్కి ఆ అబ్బో ఖుషి వేర్ తంది ఖుషి ఎంత సేపు
ఓకే బాయ్
ఏను వా బ ఓ ఐపీ కాల్